బాన్నారా అండి.
అండి. మీరు బావున్నారా
ఆ బావున్నామండి. ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి టీ పెట్టుకుంటున్నా
చెప్పండి అండి. ఏం జేసున్నరు.
టీ పెడుతున్నానండి. ఇప్పుడే టీ పెడదామని మా సార్ టీ అడిగిరు టీ పెడుతున్నా.
ఉహు్ టీ అది తాయిండ్రా అండి.
ఆ ఇప్పుడే టీ పెడుతున్నాడి.
హు ఇంకేంటి అండి విషయాలు కొత్త కొత్త విషయాలు ఆ సాయంత్రం పనే చేసుకుంటున్నానండి.
కొత్త విషయాలంటే ఏం లేదండి పిల్లలు ఇప్పుడే స్కూల్ కేళ్ళొచ్చారు. అవునా మేమింతక్ స్టార్ట్ చేయలేదండి పని టీ తాగిన్ తర్వాత మెల్లగ్ స్టార్ట్ చేదాం అనేస్ కున్నం పిల్లలు ఇంతక్ ముందే తొడ్తున్నాయ్.
హుహ్
ఇవళ కొంచెం మిల్క్ వేడైతనే కంపల్సరీ మిల్క్ ఇస్తా
హుహ్
చ్చినాండి ఇంతకు ముందే మిల్క్ ఇచ్చి ఇప్పుడు ఇగ మేం కూడా కొంచెం టీ దా గి వచ్చినమండి ఏంటండి విశేషాలు
ఇంకా అండి మొన్న రీసెంట్ గా అయిన శివరాత్రిని ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నండి టెంపుల్ కది వెళ్ళిందా
అబ్ ఆ మా దగ్గర శివాలయం ఉంటాదండి
శివరాత్రి మంచిగా పొద్దున్నే స్నానాలూ చేసి మంచి ఆ వెళ్ళినం అండి టెంపుల్ కి పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకొని అచ్చిన తరవాతే మేం ఆ రోజు ఏం టంటే కొబ్బరికాయ కొట్టేంత వరకే ఉంటాం అండి కొంత్
అంటే ఉపవాసం అది ఇది ఉండరేమో గదా అండి
హ్మ్ ఇట్లా దీపం అది పెట్టుకుంటారు అని అంటారు కదాండి మీరు అలాంటివి చెయ్యరా
లేదు అఖండ దీపం అట్లా ఏం పెట్టుకోమండి నార్మల్ గా మేము కూడా ఇం తో దీపం పెట్టి పెట్టుకుంటాము కొబ్బరికాయ కొడదము అక్కడ టెంపుల్ కెళ్తాము టెంపుల్ లో కూడా మంచా అభిషేక్ అక్కడ కూడ్ కొబ్బరికాయ కొడతాము తర్వాతి జాతర తిరి వస్తామండి
ఉమ్ జా తరలో పిల్లలు అన్నీ ఎక్కుతారా అండి అవన్నీ మరి తిరిగేటివి అవన్నీ ఎక్కుతా అంటారా
మాకు సాయంత్రం పైన ఎక్కేసి కింద జారేది ఉంటది కదండి అట్లాంటివి ఎక్కువ ఎక్కుతారండి పిల్లలు
ఆ అవును అవ్వే ఇష్టపడతారు కదా అండి పిల్లలు కూడా
ఉమ్ చిన్నగున్నారు కాబట్టి వెళ్ళిన ప్పుడిగా జాతర అంటే మొత్తం తిరగడమే అండి ఒక దగ్గర కూ ర్చోనివ్వరు అదే అదే సందు సందడి చేసేస్తారు ఇంకా జనాలు కూడా బాగా మంది వస్తారండి మా ద గ్గర శివాలయం దగ్గర ఎక్కడెక్కడ నుంచో వస్
హుమ్
ఉమ్
ఇంకా అండి ఆ మా దగ్గర కూడా ఇక్కడ మా ఊరికి దగ్గరలోన్న జా తర జరుగుతదండి మంచిగా ఆ రోజంతా ఉపవాసం ఉం టం బాగా ఇష్టం అండి శివరాత్రి కూడా స్స్ ఎప్పుడెప్పుడు శివరాత్రి వస్తదా అను కుంటూ ఉంటాము ఇంగ మొత్తం ఆ రోజు ఉపవాసమే ఉంటామండి
మేము కూడా ఆ రోజే తినే వరకి అంటే నైట్ అయితది మరీ మా ర్నింగ్ అట్లేం తినము దర్శనం చేసుకొని జాతర అంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన్ తర్వాతనే తింటాం కానీ అది తినే వరకే సాయంత్రం అయితే కానీ మళ్ళీ ఇగ నైట్ ఉండమంతే
మ్మ్ ఇగ మేము ఫాస్టింగ్ ఉంటామండి ఆ రో జంతా ఉపవాసం ఉండి ఇగ భజన వేసుకుం టమండి అఖండ దీపం కూడా పెట్టుకుంటాం ఇంకా ఇగ మాకు తెలిసిన వాళ్ళు కూడా బోనాలు పోసుకుంటారు అండి
ఆహా అవునా నెక్స్ట్ డే కూడా అండి మమ్మల్ని చాలా మంది అంటే మా దగ్ దగ్గర భోజనాలు అనిపి భోజనాల కనేసి పిలుస్తారండి నెక్స్ట్ డే భోజనాలు బా మంది పెడతన్నారు మా దగ్గర
అవునండి నెక్స్ట్ డే ఇక్కడ బోనాలు పోసుకుంటారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి
అవునా మా దగ్గర ఏంటంటే నెక్స్ట్ డే ఆ భోజనాలు పెడత తండి కొంతమంది మొక్కుకున్న వాళ్ళు నెక్స్ట్ డే భోజనాలు కూడా పెడు
మ్మ్ అంటే భోజనాలు అంటే అండి బోనం పోసుకుంటా మండి ఇగ ఆ రోజు శివరాత్రికి పోసుకోలే లేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి ఆ రోజు చాలా మంది పోసుకుంటారన్ డి మంచిగా అవి బెల్లంతో నైవేద్యం వండుతరు మ్మ్ మంచిగా నైవేద్యం వండి చక్కగా భోజనానికి పిలుస్తరు మళ్ళ ఆ రోజు ప్రత్యేకత ఏంటన్ టే గౌరమ్మని పెట్టుకుంటామండి ఒక్కపొద్దున్న వాళ్ళం మళ్ళీ నెక్స్ట్ డే మనము ఒక్కపొద్దిడుస్తాం కదండి ఇడిచిన తర్వాత గౌరమ్మ ని పూసుకుంటామండి అది ప్రత్యేకత శివరాత్రికి శివరాత్రి యొక్క ప్రత్యేక తంటే ఆ రోజు ఇగ కంపల్సరీ గౌరమ్మ పెట్టుకుంటాం మ్మ్ ఆ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాం అండి ఆ రోజు కూడా ఎరు పు చీర కట్టుకొని దేవికి లక్ష్మీదేవికి ఎర్ర రంగు అంటే చాలా ఇష్టం కదండి పువ్వులది పెట్టుకొని మళ్ళా ఆ ఒక్క పొద్దు ఉంటామండి లక్ష్మీదేవికి ఆ రోజు వరలక్ష్మి వ్ర తము శ్రావణ మాసంలో వస్ వస్తది కదండి కంపల్సరీ చేసుకుంటాం వరలక్షమి వ్రతం చాలా ఇష్టం అండి నాకు కూడా వరలక్ష్మి వ్రతం అన్ టె మంచిగా చేసుకుంటానండి ఆ ఇగ అట్లనే రెడి డీ అయితాం మేం కూడా లక్ష్మ్
మ్మ్ నిండుగరాడే కొంచెం ఎర్ర చీర లేకొంటే పస్ పు చీర అట్లా దేవికి ఇష్టమైన కళ రంగు ఆ అవును కొంచెం ఎరుపు పసుపు బార్డలు ఉన్నాయి కట్టుకుంటామ
మంచిగా చేసుకుంటామండి ఆ రోజు కూడా ఇంకా దేవికి ఇష్టమైన యంటే ఆ రోజు చె శనిగలు నానబెట్టుకుంటామండి ఒక రోజు ముందే మళ్ళా అవేమున్ టే ఈ లక్ష్మీదేవికి బూరలు ఇష్టం కదాండి చనగ పప్పుతో చేసినయి అవి కూడా పెడతామండి మీరు చేసుకుంటారా అండి మరి ఇవన్ని
మేము వ్రతం అనేది అంటే అంత కొంచెం ఇట్లా గ్రాండ్గా ఏం లేదు మా ఇంట్లో మట్టు మేము చేసుకుంటామ్ అండి లక్ష్మీదేవి విగ్రహం ఉంటది మంచిగా దానికి పూజ అంటే పూలు తమలపాకు ఆకువక్క ఇట్లా అవి ఇవి అన్నీ అరటి పండు దొ శనిగలు పులిహోర చేసుకుంటాము పాయసం దద్
కాయతో పులిహోర చేసుకుంటారండి ఇప్పుడిగ మామిడికాయ సీజన్ కదా మామిడికాయ తోటి చేసుకుంటారండి మీ పిల్లలు అది తింటారా అండి ఇష్టంగా మరి
ఆ మా పిల్లలు పులిహోర బాగిష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం పులిహోర ఆ చాలిష్టమండి నాకు పులిహోరా దేవుడి దగ్గర ప్రస్ సాలం కంపల్సరీ పులిహోర నే పెడుతునమా ఆ సార్ అయితే పులిహోర తీసుకొని నాకే ఇస్తారు ఫస్ట్ ఆయనకంటే స్వీట్ ఇష్టం నాకేమో పులిహోర ఇష్టమండి
అవునండి ఆ రోజు మంచిగా అనిపిస్తదండి ఆ ప్ర ప్రసాదం చేసుకొని,
అవును ఇంట్లో మొత్తం పండగ వాతావరణం ఇంట్లో మొత్తం పండగ వాతావరణం చాలా బాగుంటదండి ప్రశాంతంగా అనిపిస్తది.
అవునండి మరి ఇది శ్రీరామనవమి అది చేసుకుంట రా అండి మీరు
మాఁ మా ఊర్లో టెంపుల్ ఉందండి! అక్కడ కళ్యాణం జరిపిస్తరు, మేము ఆ రోజు ఎళ్తమ్ ఆ రోజు ఫాస్టింగ్ ఉంటము. ఫాస్టింగ్ అంటే మొత్తం ఫాస్టింగ్ కాదండి నార్మల్గా అంటే కళ్యాణం అయ్యే వరకు ఫాస్టింగ్ ఉంటము. మంచిగా కళ్యాణానికి ఎళ్తము. ఇట్ల ఆ గుడికెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్తంమండి కొబ్బరికాయ ఇవి, అగరవత్తులు ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకెళ్తమూ అక్కడ వెళ్ళి మంచిగా అవన్నీ ఇగ ఇగా కళ్యాణం అయ్యే వరకు ఉండి, కొబ్బరికాయ కొడతం అన్ని చేస్తం. మా టెంపుల్ దగ్ గర ఏంటంటే భోజనాలు కూడా అరేంజ్ చేస్తరండి. అక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేస్తారు, మంచిగ అక్కడ్నే కళ్యాణం అయిన తర్వాత భోజనం ఇప్పుడు నార్మల్ గా మన మన పెళ్ళిళ్ ఉఁ అవునండి మాక్ దగ్గర్లోనే టెంపుల్ ఉంది అక్కడ్నే వెళ్తం అండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటదీ. అక్కడ కళ్యాణం చేస్తరు. మంచిగ చాలా గ్రాండ్ గా చేస్ తరు అండి సూ మంచిగ చేస్తరు. ఇప్పుడు నార్మల్గా మన పెళ్లిళ్లు ఎలా అయితాయండి పెళ్ళి అయిన తర్వాత భోజనాలు అవి ఇవి పెడుతరు కదా! ఇక్కడ కూడా సేమ్ పెళ్ళి అయిన తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత మంచిగ భోజనం పెడుతరు. ఎండాకాలం కదండి! కొంచెం ఎండలు ఎక్కువ ఉంటయి కదా! మజ్జిగ అట్లా ఆఁ అదే మజ్జిగ కూడ చేస్తరండి ఎందుకంటే చాల మం ది ఫాస్టింగ్ అట్ల ఉంటరు కదా! హోమం కూడ చేస్ హోమం కూడ కాలుస్తరండి మా దగ్గర. చాలా మంచిగ చేస్తరు.
హ్మ్
మీ దగ్గరండి ఎట్ల చేస్తరండి?
హ్మ్
మీ దగ్గర ఎలా చేస్
ఇంక మీరు ఎళ్తరా అండి తప్పకుండా టెంపుల్ కట్లా?
కంపల్సరి ఎల్ తమండి అనేసి ఇంక మా సార్ ఇంట్లో ఉన్నప్పుడు టైంని బట్టి వెళ్తమండి.
అవునండి ఇగ పిల్లలు చిన్నగుంటే వెళ్ళడం గూడ కుదరది.
చిన్నగా ఇంక స్కూల్కి ఎళ్తరు కదండి! ఆ కొంచెం బాబు చిన్నగున్నడు, పాప కొంచెం స్కూల్కెళ్తది కాబట్టీ స్కూల్ వేస్ట్ టైమ్ వేస్ట్ అయిపోతే ఆ ఎళ్తానండి చిన్న చిన్న ఉన్నరు కాని పంపిస్తా అండి అలవాటు కావాలనేసి పంపిస్తావుంట. మీ పిల్లలు ఎళ్తరా అండి స్కూల్ కి?
ఆ వెళ్తరండి బాబు ఫిఫ్త్ క్లాస్ బాబు వచ్చేసి, పాప యూ కే జీ అండి.
అవునా మా పాప ఫస్ట్ క్లాస్ అండి. ఇగ పిల్లలు ఉంటే అంతే అండి వాళ్
అంతే అండి ఇగ వేరే పని వేరే టైమే ఉండదండి ఇగ
అసలు టైం అనేది తెల్వదండి వాళ్ చేసే అంటే కొందరు ఏంటంటే డిసిప్లేన్ ఉంటరండి, కొందరు ఒక్కరికి ఒక్క మాట పడదు కొట్టుకుంటరు. గుంజు అంటే ఏదో ఇది కావాలి, అది కావాలి అనేసే గొడవ పడుతా ఉంటరండి. ఇంకా అండి ట్యూషన్ కి పంపిస్తరా పిల్లల్ని?
ఆ పిల్లలు ఉన్నారుడి ఇంట్లోనే టీవీ చూస్తున్నరు స్కూల్ నుండి వచ్చినమ్. టి వి చూస్తున్నారు పిల్లలు.
అవునా ట్యూషన్ కేమైనా వెళ్తారా పిల్లలు.
ఎటండి
ట్యూషన్ కి వెళ్తారా పిల్లలు.
ట్యూషన్ కైతే వెళ్లరండి పిల్లలిగా బాబు కొంచెం డల్ ఉంటడు స్టడీలో పాప ఓకే పాపకి చదుపిస్తానండ్ బాబు కూడా చదువుతాడు గాని ఎంతగా ఫాస్ట్ గా లేడండి. స్టడీలో హ్మ్ ట్యూషన్కేం వెళ్ళరండి ఇక ఇంట్లోనే చెప్తనండి.
మీరు చెప్తారా
ఇంట్లోనే చెప్తానండి ఇక వాళ్ళకి
అట్లా చెప్తే పర్లేదు కొంచెం హోంవర్క్ చేయించినట్టుంట మేబీ ఉంటది కొంచెం స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటది. నేను కూడా మా పిల్లలకి ఇంట్లోనే చిన్న
తెల్స్
సరే అండి మాట్లాడినందుకు
సరే అండి మీ అమూల్యమైన సమయంని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి మీకు
థ్యాంక్ యూ ఓకే అండి. ఓకే అండి బాయ్ అండి.